ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఆ అదే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే స్కూ స్కూల్ డేస్ వర్సెస్ కాలేజ్ డేస్ మీరు ఒకటి కాలేజ్ డేస్ గురి చెప్పండి నేను ఒకటి స్కూల్ డేస్ గురించి చెప్తాను
ఓకే
స్టార్ట్ చేయండి కాలేజ్ డేస్
మా కాలేజ్ డేస్ అంతా స్కూల్ టైపే అంటే ఫస్ట్ రావడం ఆ ప్రేయర్ చేయడం తర్వాత వెంటనే మనకి స్టడవర్స్ ఉంటాయి స్టడవర్స్ అవ్వంగానే మరి క్లాసెస్ క్లాస్
మరి సార్ వాళ్ళ చాలా బాగు ఉండేది మాకి టీచింగ్ ఫ్యాకల్టీ ఆ ఫస్ట్ పీరియడ్నికి వచ్చేసి మనకి ఆ ఇది సివిక్స్ అనమాట
ఉమ్
అసలు సార్ చెప్తా ఉండే మనం మన ముందు జరుగుతుందేమో అంతా అసలు అంత క్లారిటీగా అంత క్లియర్ గా చెప్తావుంటాడు తర్వాత అది అవ్వంగానే తెలుగు సార్ తెలుగు సార్ పద్యాలు చెప్తావుంటే బుక్కు చూడ్డునీ ఆయనకు వచ్చేసి డాక్టరేట్ వచ్చింది కానీ అసలు నిజంగానే చాలా మంచి ఫ్యాకల్టీ ఇస్తేనే కాంట్రాక్ట్ర్
ఆ సూపర్ అవును
కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆ వాళ్ళు పర్మనెంట్ పర్మనెంట్ నింటే చాలా మంది స్టూడెంట్స్ బాగుపడేటళని నా ఒపీనియన్
అవునులేండి
అ వచ్చేసి కామర్స్ సార్ ఉండే మాకు అసలు ఆయన అయన ఎంత నీట్గా చెప్తా ఉండది అనమాట మనకి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ని ఏదనా స్మాల్ స్మాల్ టక్ తోనే చాలా నీటిగా చెప్పేటోలి అంటే ఇది పక్కా ఇలా ఇలానే వీయాలి మనం ఇది గుడ్డిగా ఇది ఎప్పుడు ఎలా వచ్చినా ఇది పట్లా అ చెప్పత ఉంటాడు తర్వాత ఇంగ్లీష్ సార్ గాని మనకి అ ంత మంచి ఫ్యాకల్టీ నాకు తెలిసింది మాకి మాకి అదృష్టమంత
హ్మ్ అవునండి
తర్వాత మరి ఇంకా ఈవినింగ్ టైమ్స్ గాని అంతే మనకి కాలేజ్ అవ్వం గానీ ఇప్పుడు అంటే వన్కే అయిపోతుంది ని మాకయితే పోదాకా పెడతాంి
ఉమ్ అంటే మీకు ఏమన్నా బోర్ కొట్టేదా ఫోర్ వరకు బోర్ కొట్టేదా అహ
అసలు చాలా బాగా జరిగింది
అవులేనండి ఆ మనకైతే యాక్చువల్గా మాకు స్కూల్ డైస్ అయితే మేము మార్నింగ్ ఇక్కడ ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయితే మేము అక్కడ రీచ్ అయిలోపు నైన్ తర్టీ ఇక కొంచెం లేేట్ చేసినా మాకు ప్రేయర్ స్టార్ట్ అయిపోతుంది మా పిఈటి సార్తో మాకు ఎట్ల ఉండేది ఇంక అనమాట సు మేమ్ పాస్ ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళము ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటు నడిచాలి అండ్ మా ఒక ఉంటాయి దాదా మకి ఆ ఆఫ్టర్ లంచ్ మాకు ఇంకా నిద్ర వచ్చే మూమెంట్ అనమాట అది ఆ బిఫోర్ లంచ్ ఫుల్ ఆకులి అవుతాంటది అనమాట మాకు సోషల్ పీరియడ్ బిఫోర్ లంచ్ అబో ఆ పీరియడ్ ఎప్పుడై కదా అని వెయిట్ చేస్తా అండి మీ ఆకలికి ఆ పీరియడ్
మాకు మాత్రం మాకు మాత్రం డరెక్ట్ తిని వచ్చింటాము కరెక్ట్ సోషల్ ఆ సోషల్ సార్ చెప్తా ఉంటే నిద్ రా ఆటోమేటిక్ ఉయ్యాల ఉపిన వస్తా ఉంటది
నిద్ర అంటంటే నా స్కూల్ డేస్ లో ఒకసారి సోషల్ పీరియడ్ లో అనుకుంటా పడుకునే తీసేసినాను ఆ సార్ బా లేమ్మా లే పోయి ఫేస్ వాష్ చేసుకోరాపొ అని పంపిించినాడు అప్పుడు వచ్చింది చూడు నిద్ర అబ్బా అసలు భారిగా రాలేదు నిద్ర చాలా వచ్చేసింది మాకు
మ్
నిజంగానే చాలా మాకు కూడా ఏంటర్ టైమ్ లో సివిక్స్ కరెక్ట్ తినేసి భోంచేసి వచ్చినామా కూర్చుందాంటే నిద్ర అది ఎందొ ఆ గగాలి మహిత్వ చెప్పడం మళ్లీ చెప్తాన్నారు తెలిదు గాని ఎంత పీస్ఫుల్ గా నిద్ర వస్తూ సంధ్య
ఆ మీకు సిటీస్ లో కాలేజెస్ ఇష్టమా లేకంటే ఇట్లా విలేజెస్ లో పెడతారు కదా కాలేజ్ అవి అమ
నాకు గవర్మెంట్ కాలేజ్ ఇక్కడేస్ మా విలేజెలోనే చాలా బాగా చెప్పేటోళ్లు మనము ఎంత పెట్టి డబ్బులు పెట్టి చదవం అనేది కాదు గాని
మ్ మ్
మనకి ఎంత అర్థమయ్యేలాగా చెప్తారు అనేద మనకి ఇంపార్టెంట్
అవునులేండి యాక్చువలీ మనకి ఇక్కడ మనం ఫ్రీగా ఫ్రీగా ఉండొచ్చు ఇక్కడ తెలుసా ఫ్రీగా ఉండొచ్చు
అవును మైండ్ ఫ్రీ మనకింకా ఫ్రీ మా మనకి చాలా మైండ్ ఫ్రీ అక్కడ అంటే వాళ్ళ హాస్టల్స్ కాని వాళ్ళే మొత్తం కాలేజీ ఇస్తుంది వాళ్ళ హాస్టల్ కాబట్టి ఇంకెక్కడికి బయటకి ఉండదు నీకు ఎంత చేసినట్టు
అవును నేను అసలు మార్నింగ్ మనకైతే ఫోర్ ఫార్టీ ఫైవ్ క లేపుతారు ఇ ఫైవ్ టు సిక్స్ థర్టీ అనుకుంటారు స్టడీ అవర్స్ మళ్ళా వెళ్ళాలి మరి ఎయిట్ కి లంచ్ చేసేసి వచ్చేసేయళ కాలేజ్ ఇంకా నైన్ మరి నైన్ నుంచి ఎయిట్ నుంచి ఆ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు మళ్ళీ క్లాసెస్ే మరి టూ కల్లా లంచ్ చేసేసి వచ్చేయలే మరి టూ నుంచి ఆ ఫైవ్ థర్టీ అనుకుంటా అప్పటి వరకు మళ్ళీ కాలేజ్ మరీ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు ఇ ఫ్రీ అయ్యి సెవెన్ ఫార్టీ ఫైవ్ లోపు ఈవవినింగ్ బోన్ చేసేసుకొని మరీ షడేవర్స్ రావాలి మరీ నైన్ ఫార్టీ ఫైఫ్ మేమ్ వెళ్ళాలన్నమాట మరి నైన్ ఫార్టీ ఫైవ్ మేమ్ పోయి పడుకొని మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి లంచ్ వినిపిస్తుందా
వినిపిస్తుందండి
అట్లు ఉంటది చూడండి లైఫ్ సైకిల్ మనం ప్రైవే అదే గవర్నమెంట్ కాలేజీ లో అప్ అండ్ డౌన్ చేస్తే బాగా మనం ప్రశాంతంగా మార్నింగ్ కాలేజ్ కెళ్ళేసి ఇవ్ నిగ్ నై ఇదోక బెనిఫిట్ అనమాట మనకు స్ట్రెస్ లేకుండా ఫ్రీ గుంటుందనమాట
అనుకు అనుకుంటాం గాని మనం డబ్బులు పెట్టి ఏదో చదువు తున్న లని నాకు తెలిసి ఎం త ఫ్రీ మైండ్ వెట్టి చదివితే అంత మంచిగా మనకి అది ఎక్కుతుంది తె ఎదిపె మీది ఇప్పుడు నువ్వ అన్ స్ట్రెస్ పెట్టుకుని నీ బ్రెయిన్ అ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యందంటే పనికి రాకుండ అయిపోతం
అవునవును సేమ్ నాది కూడా ఇదే మైండ్ సెట్ ఎంత స్ట్రెస్ తో ఆ అదే
ఇప్పుడు మనం ఎంత గ ఫ్రీగా నేర్చారు పేరెంట్స్ స్తుండి రోజు చూస్తుంటాము వాంగ్
కానీ కానీ ఇప్పుడు ప్రెజెంట్ డేసెస్ లో చిన్న పిల్లల్నే ఎట్ల వాళ్ళని స్కూల్కి పంపిస్తారో కానీ ఈవెన్ నాకైతే అర్థం కావడం లేదండి ఆ అసలు ఎట్లా హాస్టల్ కి వేస్ తరు అవును వాళ్ళకి ఎలా వస్తుంది మనసు అంటే ఒక్కసారి హాస్టల్ కేసెస్ మంటే అంతే ఇంక లైఫ్ ఇంక అంతే
అవునా
హ్మ్
చాలా ఘోరంగా తయారయితున్నాయి ఇప్పుడు కాలేజెస్ గానీ స్కూల్స్ గానీ ఏదో డబ్బులు డబ్బుల్ డబ్బుల్ అంటూ ఇప్పుడు నర్సరీ నుంచి ఎల్కేజీ నుంచి లక్షల్లో పే జెస్కుంటన
అ అది కూడా ఇప్పుడు మనకేమి కేర్ గ కూడా అంతగా చూసుకోరు ఎక్కడో కేరింగ్ అంతే హ్మ్ నిజంగ హాస్టల్ లైఫ్ అనేద్ నాకైతే ఇంకోసారి హాస్టల్ వెళ్ళకూడదు అని అనిపిస్తుంది
హ్మ్
ఉంటే దగ్గరైనా ఉ అమ్మ అల్ దగ్గర ఉండాలి లేదంటే ఇంక దూరం వెళ్ళిపోవాలి అంతే ఇంకెక్కడ ఉండుకోకుండా
హ్మ్
నాకు అది కొంచెం బెటర్ అనిపిస్తుంది
మ్మ్
మ్ మీరు ఎప్పుడైనా హాస్టల్ ఫేస్ చేసినర
హాస్టల్ లైఫ్ అంటే నేను ఒక టూ ఇయర్స్ చేశానండి అసలు మాకు అ మేం పెద్దగా అయిన తర్వాత ఎళ్ళాం కాబటి ఏం అంత పెద్ద డిఫరెన్స్సెషన్ ఏం దెలె తెలియలేదు గానీ చిన్నప్పుడు అయితే చాలా భ పడే టోల్లం మేమే
ఇబ్బంది కూడా అలానే ఉండేది మనకనమాట అప్పట్లో ఇంక ఇప్పుడైనా కొంచె మేల్ హాస్టల్స్ అంటే అన్ని మనకు అవైలబుల్ గా ఉంటాయ్ బట్ అప్పుడు అప్పుడు బో ఉబ్ చాలా అసలు
అంటే అంటే మామూలుగా ఇప్పుడు మనం ఒక వేళ ఉన్న ఇద్దరున్న ఎంత మనకి అంటే సమ్మర్ టైమ్ లో గాని
హ్మ్
క్క టైం లో గాని మనం అసలు ఫ్రీగా ఉండడం గాదు గాని ఒక ఒక రూమ్ లోనే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉండడం ఎంత అన్‌కంఫర్ట్ ఉంటుంది అసలు మనకి ఆ ఆ ఆ కొ కొ అంటే కోల్డ్ వాటర్ మనం చల్లనీళ్లతో స్నానం కా మామూలు సమ్మ ర్ లోనేమో వేడిగా వస్తా ఉంటాయి చలికాలం ఇంకా చల్లగా వస్తా ఉంటాయి అసలు అప్పుడు మనకు గుర్తొస్తుంది మన అదే ఇంట్లో ఉంటే ఎంత బాగమ్మ వేడి నీళ్లు కాచిస్తుంది అసలు లేదు అంటే ఇట్లా అబ్బా అసలు మనకి బయట రాడానికి ఉండదు
ఉమ్
వేడికి అసలు నిద్ర పట్టదు ఎంత ఫ్యాను ఫ్యాన్ తిరుగుతుందనే కానీ గాలి రాదు
అవునా రాదు అసలు
చాలా ఇబ్బంది అసలు
ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా మీకు అంటే కుండ వాటర్ ఇష్టమా మంచినీళ్ళు ఆ ఫ్రిడ్జ్ వాటర్ ఇష్టమా
లేదండి పాట్ వాటరే బాగా చల్లగా ఉంటాయి అంటే మనకి అది మన టెంపర రేచర్ మన బాడి టెంపరేచర్ ఎగ్జాక్ట్ గా కూల్ అవుతాయి అంటే ఇప్పుడు మన ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి కొద్దిసేపు అయితే
ఉమ్
ఇంకొద్దిసేపు పెట్టామనుకోండి తాగడానికి కూడా రాకోకుండా అయిపోతాయి
అవునవును
సో మనకి ఈ పాట్ వి అంటే నార్మల్గా ఉంటాయన్నమాట అవి ఇంగ అంతకు మించి చల్లదనం ఉండదు కూడా అవే చల్లగా మనం కొన్ని తాగిన మనకి ఫీల్ అవుతాం అనమాట
ఉమ్ మీరు నార్మల్గా అంటే హాట్ వాటర్ అంటే హీట్ వాటర్ హీట్ చేస్తాం కదా ఆ వాటర్లుంటే పొయ్యి యూజ్ చేస్తారా వేడి నీళ్లకు
అదే అండి
అవే ఏది యూజ్ చేస్తారు
ఆ
ఏది యూజ్ చేస్తారు హీట్ వాటర్ అంటే పొయ్యి మీద యూజ్ చేస్తారా లేదంటే హీటర్ వేసుకొని యూజ్ చేస్తారా కరెంట్ ఉంటవి
మాములుగా అయితే పొయ్యి మీద వే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మనకి హెల్త్ ఖర అవ్వకుండా చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద పెట్టడం ఇప్పట్లో జనరేషన్ చేంజ్ మనకి పొగ ఉమ్ పిల్లల్లో పెట్టుకోరు కదండి ఆ లీడర్స్ గానీ హీటర్స్ గాని ప్చ్ అంటే మనకి వచ్చేసాయ అనమాట
అవునవునండి ఉమ్
కొంతమంది సోలార్స్ వాడతారు
ఉమ్ కానీ అంత డిఫరెంట్స్ ఇప్పుడు మనకి ఉండ వాటర్ ఇవి చాలా హిట్ కొడతాయి అంత తే
ఉమ్
ఓకే అండి